ఆ చెప్పండి
నా వాయిస్ మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఉ
స
మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకు నం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం
మనమా కంపెనీలు దాన్ల గురించి మాట్లాడుకుందామండి
అవ్ గ్రామాలు నగరాల్లో కంపెనీల గురించి మాట్లాడుకుందాం
గ్రామం హు అవునండి గ్రామాల్లో తక్కువే ఉంటాయి కదండి అదే నగరాల్లో అయితే ఎక్కువ ఉంటాయి
గ్రామాల్లో కూడా ఉంటాయి కదండి ఎన్నో కొన్ని ఏమీ లేకపోతే అక్కడ మనుష్ గా నివసిస్తారు చేప్పండి
హు సరే చెప్పండి
ఆ గ్రామాల్లో ఇప్పుడు కొన్ని కంపెనీస్ వస్తున్నాయి
ఎలాగో హు అంటే గ్రామాల్లో వస్ స్తున్నాయంటే ఇండ్ ఫ్యాక్టరీలు అలాంటివా అండి
లేదండి ఏదైనా సరే కంపెనీలంటే ఇప్పుడు పాల కంపెనీ అవ్వచ్చు డైరీ ఆ రైశిల్డ్ అవచ్చు ఇలాంటివి కూడా ఏవైతే సదుపాయాన్ని కలిగిస్తాయో అవి
హు
అలాంటివీ
సరే సరే అండి
సరే మీరు పట్టణాల్లో ఉంటాయంటున్నారు కదా అవి ఏంటో చెప్తరు
పెద్ద పెద్ద ఇండస్ ఇండస్ట్రీస్
అవి దేనికి సంబంధించి
అవి కొత్త వస్తువులు తయారు చేయడానికి స్పేయర్ పార్ట్స్ రిపేరింగ్ అన్నిటికి మళ్ళీ మార్చి వేయడం ఇలాంటి అన్ని వాటిలకి ఉపయోగపడుతుంది వ ఎంతో మందికి ఉద్యోగం కూడా ఇస్తూ ఉంటుంది
ఇప్పుడు వైస్వేడ్ లో చూసుకుంటే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి కదమ్
ఉ అవును
అలానే అది కూడా ఒక కంపెనీ కిందనే మనం అనుకోవచ్చు
సరే సరే అండి
ఎక్కడ ఎక్కువ సదుపాయాలు ఇంకా జీతం ఉంటుందని మీరు అనుకుంటున్నాను
ఏంటి
ఇక్కడ ఎక్కువ సదుపాయాలు ఇంకా జీతం వస్తుందని మీరు అనుకుంటున్నా
అంటే పట్టణంలో అయితే కొదిగా జీతం కూడా ఎక్కువ ఉంటుంది కానీ దానికి తగినట్టు ఖర్చులు కూడా ఉంటాయి బాగా
అ
అడగండి
మీరు అంటే గ్రామంలో ఉద్యోగం చేయాలండి ఓసారి పట్టణంలో ఉద్యోగం చేయను అ
నాకు గ్రామం అంటేనే ఇష్టంమండి కానీ అక్కడ మనకు కావల్సిన మనం చదువుకున్న కానీ మనం చదువుకున్న దానికి అక్కడ చే ఆ ఉన్నతా
ఉద్యోగాలు లే
ఉద్యోగ హలో సెట్ కుదరదు అందువలన మ మనం కూడా పర్ ఆ పట్నం వెళ్లాల్సింది వస్తుంది అదండి
మీ దగ్గరలో ఏమైనా కా డిలు ఉన్నాయి
మా దగ్గరలో హెచ్సిఎల్ టెక్ ఉంది అండి
వాళ్ళు ఏం పని చేస్తారు మీకు తెలుసా
వాళ్ళు కంప్యూటర్లో వర్క్ చేస్తారు అంటే సాఫ్ట్వేర్ అని
అందులో వాళ్ళు ఎలాంటి పని చేస్తుండొచ్చు అంటే ప్రోడక్ట్ డెవలప్మెంటా కోడింగ్ ఆ
ఆ కోడింగ్ డెవలపింగ్ చాలా ఉంటాయండి ఒకటనే ఉండదు నాలుగైదు రకాలు ఉంటుంది
మీరు చేయాలనుకుంటే ఎట్లాంటి ఉదోగాలు చేయాలనుకుంటున్నారు
నేను సాఫ్ట్వేర్ సంబంధించింది చేయాలనుకుంటున్నాను
అందులో కూడా చాలా ఉంటాయి విరేగా చెప్పారు
అవును డెవలపర్ కింద ఏదైనా పర్లేదు ముందు ఉద్యోగం వస్తే చాలండి
అర్ధం అవుతుంది అండి నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది మన భారత దేశం లో
ఆ
నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో అంటుంది
అవునవును బాగా ఎక్కువ ఉంది మీరే మీరు ఏం మీరేమనుకుంటున్నారండి అదే ఉద్యోగం గురించి
ఉద్యోగం చేయాలి కదా ఎవరిపైనా ఆధారపడి బతకుండా ఉండాలంటే మన సొంతంగా మనం వెలాాలంటే జగ చేయి
హుమ్మ్ అది ఎలాంటి ఉద్యోగం చేయాల అనుకుంటున్నారండి
నేను ఏవేల ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించింది చాననుకుంటున్నా
ఉన్నాయా మరి ఉద్యోగాలు
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేస్తన్న వాళ్ళు ఉన్నాయి మీకు తగిన స్కిట్స్ ఉంటే ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్తున్నారు
ఆ సరే అండి బట్ ఏంటంటే గ్రామాల్లో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకని అక్కడ స్వచ్ఛమైన గాలి పని ఉంటుంది అదే విధంగా కలియిక మనుషులు ఉంటారు ఖర్చు కూడా తక్కువ ఉంటుందండి
హ మీరు ఇప్పుడు గ్రామంలో నేర్చచుకున్నారు పట్టణంలో నేర్పిస్తు
పట్టనంలోనే నివసిస్తున్నా అంటే చదువుకోవాలి కదండి ఇక్కడ చదువుకుంటున్న పట్నంలో వచ్చి
ఆఓ
ఆ
మీకు ఈ పట్టణంలో షన్ కాట్దిదన్నా
ఏంటి పట్నంలో
నచ్చిన ప్రదేశం అద ఏమి లేదు
ఉంది అమ్మవారు గుడి ఉంది ఇక్కడ చాలా ఫేమస్
సఓహ
అమ్మవారి గుడిలచ్చు మళ్ళీ ఇక్కడ కృష్ణన్నది ఉంటుంది కృష్ణా నది పక్కన కూర్చొని సూర్యాస్తమం చూస్తుంటే చాలా బాగుంటుంది
ఎప్పుడైనా బాగా అంటే స్ట్రెస్ గా అనిపించినప్పుడు వెళ్ మళ్ళి ఏం చేస్తారు అక్కడే కూర్చొని అలా చూస్తూ ఉంటారు
ఉమ్ లేదా మా మేడ పైకి ఎక్కి కూడా చూస్తే చాలా బాగుంటుంది సూర్యాస్తమం. అ అలాగే ఎందుకంటే కొంచెం మంచి చల్ల గాలి కూడా వీస్తుంది అంత బాగనే ఉంటుంది.
ఇంకైతే సూర్యాస్తమాలు సూర్యోదయాలు చూ డం అంటే ఇష్టం అనమాట
అవును సముద్రాలు పక్కన చూడ్డాలంటే నాకు చాలా ఇష్టం
నాక్కూడా సముద్రాలు అంటే ఇష్టం మా
మ్మ్ సముద్రం
చూడ్డానికి వెళ్ళకూడదు
హ్మ్ సరే అండి
సరే అంటే వెళ్దామని
ఆ వెళ్దామండి
తప్పకుండా నండి
హ్మ్ మీరు ఉండే ప్రదేశం ఎలా ఉంటుందండి
నేను ఉండే ప్రదేశం పల్లె, పట్టణానికి మధ్యలో ఉంటున్నాను. అటు పల్లె అని చెప్పలేను, పట్టణము అని చెప్పలేను.
హుమ్
ఒక పక్కకు అయితే మీరు అడిగినట్టు కొండలు చల్లగాలి ఏరు గుడ్ళు కొండల్లో గుళ్ళు చాలా బాగుంటుంది మా ఇంకొక పక్కకు వస్ స్తే హారన్ సౌండ్లు కన్స్ట్రక్షన్ వర్క్స్ హుం ఇగా ఇలాన్ తినడాల్ తింటున్
ఆ సరే సరే అయితే మీ మీకు కూడా చాలా బానే ఉంటుంది అన్నమాట అక్కడ.
మేముండే ప్రదేశం బానే ఉంటుంది కానీ, ఎటు వెళ్ళాలన్నా సరే కొన్ని అడుగులు వేయాలి అంత దగ్గరగా ఏది ఉన్
హ్మ్
ఉ
నడక మంచిదిండి ఆరోగ్యానికి
ఎక్కువగా నడిస్తే కాళ్లునొప్పోస్తాయ్ కదండి.
నేన్ నడక మంచిదే అన్నా కాని నడకే జీవితం అంటలేనండి.
అలాగే
హ
అ సందర క ఆడుకుదావా?
ఇంకా ఇంకా, ఏమన్న ఉన్నాయ అండి చెప్పి
హ ఉమ్ మీ ఒకడుకును దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ప్రశాంతమైన ప్రదేశం అంటే మీరు తెలిసోచ్చిన అంటే వెళ్లి అక్కడ కుక్కింగ్ పేస్ట్ కొంచం ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్లు ఏదన్న ఉందా? ఓహో ఏ ఈ సారి టు సారి
ఏంది
మీరు ఎన్నిసార్ల పెడుతు డాక్సర్
ఎన్నిసార్లు వెళ్ళొచ్చానా?
హ
తెలిదండి? లెక్కలేదు
సరే అండి. నాతో స్ సమయం కేటాయి చి మాట్లాడనందుకు ధన్యవాదాలు
మీకూడా ధన్యవాదాలు